హలో
హ్మ్ వినబడుతుందా
ఆ ఓకే క్లియర్ బాగుంది వినిపిస్తుంది ఏం చేస్తున్నావ్
ఇంగో ఇప్పుడే తినేసి పైకోచ్
హు మ్ లంచ్ టైం కంప్లీట్ అయిపోయిందా అయితే
అయిపోయింది ఈరోజుకి ఈ రోజుకే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు ఆ ఉంట కదా అన్నం చాల లడ్డుగుంది అసలు ఎక్కడి నుంచి తెచ్చిరో అ బియ్యాని ఇంకతనో
హ అంటే ఇప్పుడు రేషన్ బియ్యం ఇప్పుడు మూడు నెలలది ఒకేసారి ఇవ్వమని చెప్తున్నారు కదా అట్ల ఏమన్నా కల్తీ ఏమన్నా అయిందేమొ అందు
ఏమోరా నిజంగా అసలు గోరంగా లుడ్డుగుంది తెలుసా టేస్ట్ కూడా అంటే అంత రుచి లేదు అందులో ఏం కూరేసుకో అం టే ఇంటికాడ నుంచి టమాటా పచ్చడి తెచ్చిన అన్నమాట అది కలుపుకొని తిన్న కూడా అంద టేస్ట్ లేదు
హ్మ్ అంటే ఇంగ కెమికల్స్ బాగా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా బాగా తొందర వండాలి తొందర గావళి అన్నట్టు వీళ్ళు కూడా వేసేస్తున్నారు అవే వచ్చేస్తానై అయినా ఇప్పుడు ఏమంటే బియ్యంలో ఇవి ప్రోటీన్ వి ఉన్నాయి కదా వి టమిన్స్ కొంచెం వైట్గా చుష్ణవ ఎప్పుడైనా కొంచెం లడ్డుగా ఉంటాయి
హ్మ్
వాటి కూడా ఎదో నేమ్ ఉంటాద్ గని నేను మర్చిపోయినా అవిదింటే అవి తింటే కూడా హెల్త్కి మంచిది కొంచెం ఆ మరమరాలంటారు చూసినవా గు
అవునవును బియ్యం ల య్ అంటే కంట్రోల్ బియ్యం లోస్తున్నాయి అయ్యేనా
ఆ అవితింటే మంచిది
మాకు తెలువక మేము ఏం చేసేది తెలుసా అంటే నేను ఒక ఒక వన్ ఆ ఒక నెల అట్లా బయట రూమ్ లో ఉన్నా ఉన్నాం అన్నమాట అంటే మాకు అప్పుడు ఇక్కడ హాలిడేస్ ఉండే అన్నమాట సమ్ ఆ ఎండాకాలం సెలవులు అయి టే మిం ఎం చేష్ణం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కెళ్ళి మేమంరం అక్కడే ఉన్నాం అన్నమాట అయితే అక్కడ కం ట్రోల్ బియ్యమే తెచ్చుకోని అంటే ఇంటికాడ్ నుంచి తెచ్చుకోలేరు కదా వండుకోలేరు కదా ఆ నెల మొత్తం కంట్రోల్ బియ్యం తోటే ఆ సరిపెట్టుకున్నాం అయితే ఆరోజు అంటే బియ్యం ఏరుతాం కదా అంటే కొన్ని అయిఇయ్యి ఉంటాయి అని ఎరుతాం కదా అట్లే ఆ లడ్డుయి గన్ అయన్ని ఏరి పక్ క్కనే పేట్టి పడేష్ణం తెలుసా మేమ్ మాకు తెలువక
అయ్యో గవర్నమెంట్ ఇచ్చేదె పిల్లలకి ఏందంటే అందరికి ప్రోటీన్స్ లేవని అవి అందులో కల్ లిపి ఇస్తున్నరం ట చాన మంది ఇక్కడ కూడా అట్లే లడ్డుగుంటాయి వాడిని ఇట్లా ప్రెస్ చేసి చూసిల్ల కొంచెం పిండిలాగోస్తాయి అవి
హ్మ్ అంటే పి అంటే పిసికి ఏం చూడలేదు కానీ వాటిని ఏరినము అయితే ఏం చేసినాము ఇంకా అంటే గోడ ఉంటాది చూసినావా వా అట్లా గోడ మీద అట్లా వెట్టినము తెల్లరి వాన వాడిందన్నమాట అక్కడ వాన పడితే ఆ వానకి ఎంత లడ్డుగైనై తెలుసా అయి మస్తు ఘోరంగా లావు లావైనాయి
అవి ఉన్నావె లావు ఇంగ తడిసి ఇంకొంచం లావై అవి అవి హెల్త్ కి మంచిది అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తుంటే అ ఊర్లలో గుడా అంతే వాళ్ళందరు ఇవన్నీ ఏదో ప్లాస్టిక్ బియ్యం అని పారేస్తున్నారు ఏరి అయ్యో దేవుడ మనకి మంచేదో చె చెదేదో గుడా తెలువట్లేదు అవును ముందు చేప్పాలి పిల్లలు గూడ అదే స్కూలల్లో గుడా వాళ్ళక్ గుడా అట్లనే వస్తే వాళ్ళు గూడా తినకుండా ఏరి బారేసేదాంట అప్పుడు ఒక ఫూ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి అప్పుడు చెప్తే అ అప్పటి నుంచి ఇంక తినడం స్టార్ట్ అయింది ఇంట్లో నేన్ గూడా అడ్ అరే ఏంది ఇవి ఇవి తించేంది అని నేను ఫోన్ లో జుష్నా గూగుల్ జేసి చూస్తే ఇవి హెల్త్ కి మంచివి అని ఉన్నది ఆ మా డాడీ గూడా అందులోనే పని చేస్తాడు ఆ ఆ
ఇంగ రీసెర్చెర్ నువైతే
అంటే మా డాడీని అడిగిన డాడీ ఇది ఏంది ఇట్లా ఇట్లో ఇంత లావున్నాయి అంటే డాడీ వాళ్ళు అమాలీగా చేస్తాడు చెప్పిండు ఇట్లా గవర్నమెంట్ ఇచ్చింది అవి తింటే మంచిదంట అని డాడీ చేప్పిండు
మ్ అవునా నేనేమో ఇంకాయి కల్తీ బియ్యము అయ్ ఎక్కడి ఎక్కడియో అనుకుంటా అందరం ఏరి పడేసుడే సరిపోయింది మాకు
ఇప్పుడింకా కంట్రోల్ బియ్యం అంటే కొంచం సన్నగానే వస్తానై అందరు గూడా తింటున్నారు కదా ఎవరు అమ్ము కోట్లే అప్పుడంటే ఆమ్మిల్లు మొత్
అవునవును ఇప్పుడు అందరు తింటు అంటే ఇప్పుడు బియ్యం పండ్ చ్చే వాళ్ళు గూడా తింటున్నార్ వాటిని ఎం
బియ్యం అసల్ ఎన్ని మిగులుతున్నాయం టే గోదాంలనైతే ఫుల్ స్టాక్ ఉన్నది ఎందుకంటే పోలం ఎక్కువేస్తున్నారు గదా ఇప్పుడు ఎక్కువ పని లేకుండా మొత్తం మిష్ న్స్ తోటే పని గబట్టి పొలము మొక్కజొన్న ఇవ్వేయడం వల్ల ఫుల్లు స్టాక్ ఉందంట
మళ్ళీ ఇంకినే అంటే ఇన రేవంత్ రెడ్డి గదా ఫై ఐదోన్ దల్ అట్లా బోనస్ ఇస్తున్నాడు గదా
దేనికి ఎక్కడ ఒకటేసారి ఇచ్చిండయన ఇంకా ఇవ్వనే ఇవ్వలేదు ఓన్లీ ఒకటేసారి ఇచ్చిండు ఇవ్వట్లేదు ఆహా ఇంక ఇప్పు ఇక్కడేడోచ్చినై ఇంకా మళ్ళీ రాలేదు అవ్వి గూడా పోస్ట్ పోన్ చేస్కుంట ఇచ్చేసిండు గదా రెగ్
ఆ ఇవ్వలేద్ ఇవ్వలేద్ అట్లాగాని
మ్ అయనా ఏది సరిగా టైంకిివ్వట్లే
నిజంగా ఇంత ఘోరంగా చేస్తున్నాడెందో అయ్ ఇస్తేనే కదా మళ్ళా నెక్స్ట్ అంటే మళ్ళోచ్చే ఎన్ని కలల్లో అతను గెలిసేది అట్లా
ఒకసారి అనుభవం అవ్వాలి ప్రజలు గూడా ఎవరు చేస్ తున్నారు ఎవరు చేయట్లేదు ఎవరు రైట్ ఎవరు తప్పు అని అవన్నీ తెలుసుకోవాలి ఇట్లా మనకు ఒక అవకాశం వచ్చింది అన్నట్టు మనమే విద్యార్థులు స్టూడెంట్సే ఆలోచించి ఓటు వెయా లని అర్థమయింది మొన్న ఖమ్మంల గూడా మొత్తం కూల్చేస్తుండు గదా పాపం ఒకరిద్దరు రెండు మూడు ఇండ్ల కోసం ఒక ఆరు ఏడు వందల ఇల్లులు కూల్చేసిల్లంట
ఎందుకు దేని గురించి
అదే ఒకటి హైదరాబాద్ లో గూడా వచ్చేసింది కదా అంటే పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు అని మ్ దానికొక పేరుండే మర్చిపోయినా నాకూడా గుర్తులేదంతా పాపం మస్ చిన్న పిల్లల కానుంచేడుస్తున్నారు విగ్రహం విగ్రహం పెట్టడం కోసం ఇల్లులు కుల్చేస్తరా ఎవరైనా పాపమెటు పోవాలి వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకుంటే వచ్చినై
గాంధీ తాత మీద ఒపీనియన్ ఎ ఎం ఉంటది నీకట్లా
ఎ ఆ అంటే నాకైతే గాంధీ తాత మీదంతా గుడ్ ఇంప్రెషన్ ఏమి లేదు
కదా ఆయన కోసం వీళ్ళందరినీ అట్లా ఇబ్బంది పెట్ ట్టడం అవసరం లేదు
ఆయన పెట్టమని కూడా చెప్పలే అంత ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేద్ దినగి కదా ఇప్పుడు కే సి ఆర్ పెట్టిండు కాలి ప్లేస్ల పెట్టు ఎవరు ఒద్దన్నారు కానీ ఇల్లులు కూల్చేసి పెట్టే అంత ఏముంది
అప్పుడు కొన్ని ఇండ్లు గూల్చి
ప్రజల మంచి కోసం ప్రజల మంచి కోసం చేయాలి వాళ్ళను బాధ పెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇండ్ల ఇల్లు కూల్చి మళ్ళ ఇల్లు కట్టి ఎప్పుడియ్యలి ఇప్పుడు నార్మల్గా మనం ఇల్లు కట్టుకునుడే ఒక సంవత్సరం పడుతాంది అంటే సంవత్సరం అంతా ఆ పిల్ పిల్లలు వాళ్ళంత ఫ్యామిలెక్కడుండాలి కనీసం ఆలోచించకుండా కూల్చేస్తన్నారు అసలు అది చిన్న పిల్లలు అమ్మాయిలు ఆడవాళ్ళకి ఏం ఆలోచన లేదసలు
ఏందో ఎం కతనో అంటే అవి గవర్నమెంట్ ప్లేస్ సేనా వాళ్ళు కట్టుకున్నిండ్లు లేకపోతే వాళ్ళక్ వాళ్ళయేనా
గవర్నమెంట్ ప్లేసైతే ముందు పర్మిషన్సేందుకిస్తరు కరెంట్ గాని ఇల్లుగ్గాని మనం ఉండడానిగ్గాని అన్నిటికి మనం పన్ను కడతాన్నాం నార్మల్గా కడుతాం సంవత్సరానికి ఇన్నిసార్లు అని కడుతాం కదా మరి అన్ని పర్మిషన్ వాళ్ళే ఇచ్చినప్పుడు మరి మనమెందుకు మళ్ళీ ఎందుకు కూల్చేయాలి ఇవి పర్మిషన్లు లేవు అని
వాళ్ళే కరెక్ట్గా ఉండ ఉండక మన అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఎన్ని పైసలైతయి అసలు
ఒక్కొక్క ఇలుగడ్ ఒక పదిహేను పదిహేను లక్ క్షలు ఇన్ని లక్షలు పెట్టి ఎంత వాళ్ళకి నచ్చిన డిజైన్ లో వాళ్ళు కట్టుకున్నారు సరే ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళున్నారు ఆలోచించుకొని చెయ్యాలి ఖాళీ ప్లేస్లో కడితే ఎవ్వరేమనరు ఏమో అంతా పాపం ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదాయన చేసేది
అందరు తిడుతున్నారు అసలు ఘోరంగా
మ్ ఇంకా మొన్నా జాత్ తరికి మేడారంజాతరకైతే ఇన్ని బస్సులు నాన్ స్టాప్ బస్సులేసీ అసల్ వేరే ఊ ల్లలకి పోవాలంటే అసలొక్క బస్సు లేదు
ఎందుకు మొత్తం అటే ఏసేసిండా
మొత్తం అటే జాతర అయిపోయినంక నాలుగైదు రోజుల వరకు కూడా ఖాలినే బస్సులేయనే ఎయలేదు
అవునా అంటే ఇగ అప్పుడు నేనెటు పోలేదన్నమాట అప్పుడు ఎగ్జామ్స్ ఉండే మాకు
మ్ హు
గుడెల్లలేదు మాకేం తెల్వదసలు
మ్ అసలు ఆడోలే ఆడోలు ఆడు వాళ్ళ ఇంగప్పటి వరకూ అట్ టోల దగ్గర ఏం లేవు కదా ఇంగ ఈ టైం జాతర టైమ్ లేసుకున్నారు వాళ్ళోక్కొక్కరు వా హండ్రెడ్ రుపీసు, ఫిఫ్టీ రుపీసు చాన బెంచేసిండు. ఉ
వాళ్ళకి మనీ అసలూ
ఘోరమసలు వామ్మో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకటి ఫైవ్ మినిట్స్కి ఒకటి వస్తూనే ఉన్నాయి. బస్సులు నాన్ స్టాప్గా అన్ని ఏసి ఇప్పుడు వేరే దగ్గరికేళ్ళాలంటే ఇబ్బంది గద మళ్ళీ
అవునఅవును అందుకె ఎక్కువ అటేపోతరనేసి
గ జాతర అంటే అది ఒక్కటే గాద్ గద మిగత చాలా జాతరలు ఉంటయ్ గద. దీనికొక్కదానికి ఎందుకు ఏయాలి. సరే కొన్ని బస్సులు ఏసుకొన్ నాన్ స్టాప్ ఏయాల్సిన అవసరం గుడ ఏం లేద్ గద
లెద్ లెద్ లె అంటె పది నిమిషాలు ఓట్
ప్రజలు ఇబ్బంది పడుతున్నరు. అసలు చనిపొత్ ఎంత మంది చనిపొయిళ్లు. వాళ్ళగి ఏమన సాయం జెద్దామని లేదు. కానీ ఇలాంటి వేస్ట్ ఖర్చులు మాత్రం చ చాలా వెడుతున్నరు.
గాంధీ తాతని పెట్టడం అయితే నాకు అసలు నచ్చనె నచ్చట్లేదు.
ఊమ్
మనకాడ ఆయనకి అంత ప్రిఫరెన్స్ ఎందుకొ ఏమో
అంటే మా తెలుగు సార్ ఉండేదనమాట స్కూల్లో చెప్పేదనమాట అంటే అంత ఇవ్వాల్సిన అవసరం లేద్ తనకి అంత ప్రియారిటీ అట్లఅయిన
గాంధీ తాతక్ ఆ ఆయన కొన్ని పిక్చర్స్ నేన్ గుడ జుశ్నా చూస్తే అంటే అనే ఇ అహింస మార్గంలో ఎళ్ళిన సరే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు భగత్ సింగ్ లాంటి వాళ్ డేర్ జెస్ సి ఉంటే ఉంటం లేదంటె బోధం కానీ భగత్ సింగ్, సుభాష్ చంద్రబొస్ డేర్ జేసి వాళ్ తెప్పించుకున్నరు అది వె అట్లుండాలె
అహింస అను కొంచెం ఆయనే ఎందుకో బ్రిటిష్ వాళ్ళకెల అంటే ఏమో చేసిం అంటె ఎదో జరిగింది అని అంటరు కొంచెం
ఔన్ ఒక్కొక్కరీ ఆలోచన్లు ఒక్కొక్కలాగ ఉంటాము ఇగ ఎవరిని తప్పు అన్లే ఎందుకంటే మనం చూడలేద్ కావట్టి నమ్మాలి.
అ రాసింది అంటే బుక్స్ లో చదివింది కొంతమంది చెప్తరు గని అది గుడా
మన హిస్ట్రీలొ సగం అంటే మంచి చెప్పబడిందేమో దాసారు చెడేమో బయటికి చెప్పుకుంటరు. ఇప్పుడు ప్ర ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రజలు గుడ అంతే వాళ్ళకి ఏది అనుకూలం ఉన్నదో అది మాత్రమే చెప్తరు. వాళ్ళ దగ్గర ఏమైనా రాంగ్ ఉంటే అది చెప్పరు మళ్ళీ
ఔన్లె తప్పులే ఫస్ట్ ఎత్తి చూప్తరు.
ఉ ఊ వాటర్ ఇప్పుడు వాటర్కి ఇబ్బందె గ్యాస్ కయితే గ్యాస్ కైతే ఎంత ఇబ్బంది పడుతున్నవ్ ఒక్క సిలిండర్ ఫిఫ్ ఫ్టీన్ పదిహేను వందళ్ అయినగని దొరకట్లేవంట. అసలు బుక్కె అవ్వట్లేదు.
కుంట్ అట్లా తొమ్మిది ఒందళ ఎంతో చిల్లర ఉంది. గద అంతకంటే ఎక్కువ పెడ్ తే మనం అది చె ఏదో కాల్ చేస్తె వాళ్ళ మీద కేసు పెట్టఒచ్ అట్ల
అట్ల అంటరు గాని ఎవ్వరు చేస్ సరే ఎవ్వరు చేయర్ ఎందుకంటే అది మనక్ అవసరం అది లేకపోతే మనం ఏం వంటలు చేసుకోలేంగ ఊ ఊర్లో ఉన్న వాళ్లు అంటే చేసుకుంటం కానీ, సిటీలో ఉన్న వాళ్ళు ఎట్ల చేసుకుంటరు. తప్పదు కాబట్టి కొనుక్కుంటరు పెడదరు ఎందుకంటే వాళ్ళకి చాయిస్ లేద్ ఇంగ కొనుక్కొవాలి తప్పదు
పెడుతున్నరు బానే పెడుతున్నట్
ఇంట్లొ అలాంటివి
ఏంటి లేదు మాక్ ఇంటి కాడ కట్టలు ఫుల్లుగు ఉంటాయి చాల్ ఉంటయ్ అన్మాట
ఉ హు మీరే మంచొళ్ళు అయ్తే అంటే కట్టెల పొయ్ మీద చేస్తర వంటలు
లేదు లేదు అమ్మ అమ్మ పాపే కదా ఇద్దరె కదా వాళ్ళు ఉండేది. ది వాళ్ళిద్దరికి కొంచెం అన్నం అంటే కొంచెం కొంచెం ఎ కదా గ్యాస్ మీదనే వండుతదమ్మ కానీ ఇప్పుడు ఎట్లాగో ఇంటికానే కదా అంటే ఎండాకాలం కదా ఎటు పనులు ఉండవు కదా ఎక్కువ
హ్మ్
హ్మ్ ఇంటికాడనే కాబట్టికి ఏం కాదులే
మెల్లగా కట్టలు పోయ మీదనే వండుకుంటారు ఇప్పుడు చాలా మంది ఊర్ళలో అట్లే చేస్తా ఉంటారులే
ఆల్రెడీ చేస్తున్నారు నేను మొన్న ఇంటి వోయినా కదా ఆ చే వన్నారు అట్లనే పోయిమీదనే వండుకుంటాం మేమ అనుకుంటూ వండుకుంటున్నారు